హలో హాయ్ పూజా వచ్చింది వచ్చింది ఏమైంది ఇంతసేపు బడ్డది
ఏమో నన్నను కాల్ లిఫ్ట్ వేసిన తర్వాత ఓ టూ త్రీ మినిట్స్ కి ఒస్తుందది
అవును అవునా ఆ ఏం అయింది ఈరోజు జాబ్ కి పోయినవ్ కదా ఏమన్నరు
పో ని పోయినా ఏమంట్రేడ్ ట్వెల్వ్ పోయినా సార్ేమో సాయి సార్ ఏమో ఫస్ట్ ఫిఫ్టీన్ కే అండ్రెడ్
ఆ
ఆడవయినం కైననే ఆ ఇంటర్వ్యూ ఏం తీసుకోలేదు జస్ట్ ఆ సార్ ఏమంటారు ఉద్ద సేపు క్యాంటీన్ లో కూసబెట్టిండు తర్వాత రామన్నడు పైన మాట్లాడినండేయ్యా నీకు ముందు థర్టీన్ ఇచ్చిరమ్మా ఇప్పుడు అసలు రిక్వైర్మెంట్ లేదు కానీ సార్ చెప్పినందుకు నీకు ఇస్తున్నాం లేకపోతే ఇక తంటే జాబ్
నువ్ అన్నెడు దడి వస్త నాకు చహా చెప్పిన మేడం చెప్పినా ఏం లేదు సార్ మేడం నాకు వర్క్ వచ్చి కాబట్టి మీ అంతలా మీరు కాల్ చేసేడుడి అనా అడదండి పోటీయనే ఏం బిల్వాడు నువ్వు అనేడుతుండి
కాదు ఉమేష్ చె ఆయన తప్ప నింటన్నాడు ఆయన నీ ఇష్టం అమ్మ చేసా అంటే ఏయి లేదంటే లేదు నేనైతే సాయిసారి చెప్పినందుకు ఏమంటారు నీకు జావిస్తున్నా ఉంటుండ ఆయన సాయిసారి చెప్తతున్నానేమో నీకు ముందు థర్టీనే ఉందంటే అమ్మ అందుకే ఇప్పుడు ఫోర్టీన్ ఇచ్చిండు ఏమంటారు ఫిఫ్టీన్ ఇప్పుడు ఇట్లాయి అయితే లేదంట అంటు ఇ సార్కి ఏం చెప్పాలి ఎప్పు ఇప్పుడు నా జాబ్ కా కాబట్టి నేను చేయాల్సి వస్తుంది ఏ మనం లేక
ఏం కాదు ఇంట్లో కూర్చుంటవు అంతే ఇంకొక నెల ఇంట్లో కూర్చావు ఇంక అంతే
ఇంకా ఏంటంటే త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు జాబ్ ఎక్కువ మంత్స్ ఎక్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడగడానికి వస్తుంది త్రీ మంత్స్ కాబట్టి త్రీ మంత్స్ కంట ఏరు అంటాల
హ కానీ మనదు ఇప్పుడు త్రీ ఇయర్స్ అనే ఏదన్నా ఇప్పుడు నాకు వర్క్ వచ్చు కదా సార్ వర్క్ అయితే కు మనసానా నాక
నేను అదే చెప్పిన ఇప్పుడు అసోషియేట్స్ ఓన్లీ ఫ్లోర్ ఫ్లోర్ వరకే చూసుకుంటారు సార్ టీమ్ న చూసుకుంటారు ఎక్కువ సిస్టమ్ వర్క్ కూడావరు చేయరు కదా నేను ర మేనేజ్ చేయాలంటే నువ్ అట్లా అంటే ఏమంటుంది తెలుసా నువ్వు అట్లా అే ఇప్పుడు అసోసియేట్స్ టీమ్ లీడర్స్ అందరు త్రీ త్రీ డిపార్ట్మెంట్స్ ఫోర్ ఫోర్ డిపార్ట్మెంట్స్
త్రీ త్రీ డిపార్ట్మెంట్స్ అంటే అదే నాకు తెలివా సార్ వాళ్ళ గురించి నేను ఇంతకు ముందు సాాప్ తీసుకుంటుటి అతనే వాళ్ళకి వర్క్ కూడా చె నాకు వచ్చిన వరకు నేను చేసాను సార్ వీర వాళ్ళ గురించి నాకెందుకు సారా నే ఎడుతుండడి
ంటద ఏడుయ ఏ చెప్పిన
పోతా పో అజాప్
ఓ అలాగసం
అను మీీకు ఇష్టం ఉందా ఫస్ట్
పోోత ఆ పోతి ఆ సాలాక్కవాళ వవుగా
హ ఒకటే ఏంటి ఇప్పుడు నీకు ఇష్టం ఉంటే పో లేదు అని అంటే లైట్ తీసుకు అవసరం లేదు అ అంత ఆటిట్యూడ్ వాళ్ళ అంత ఆటిట్యూడ్ గా మాట్లాడినప్పుడు మనం చేయాల్సిన అవసరం
మనుషిన మారిలా అడిండయిన ఆ ఇప్పుడు ఏం చూప్పించలే ముందా ఆమె మాట్లా చెపోింది కానీ నేను మంచిినే మాట్లాడిను గాని ఈ ఈ స్పోోటీని సమ్మా ఇప్పుడైతే అసలు రిక్వైర్మెంట్ లేదు కాని సాయిసార్ చెప్పినందుకు తీసుకుంటున్నా అని చెప్తాను తుయి మంచిిన చెయిప్పిండయన అయితే నేను ఫో ఫిఫ్టీన్ అన్ ఫిఫ్టీన్ అని చెప్పిన ఫిఫ్టీన్ అయితే కా మ్ అస్సలు కాదు అది ఇది అను ఎందు కాదు సార్ ఇప్పుడు వాళ్ళందరికి ఇస్తా లేరా కనీసం ఫిఫ్టీన్ ఉన్నా ఏంటి సార్ అంటే ఇప్పుడు మా కంపెనీ స్టాండర్స్ ప్రకారం అసలు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదమ్మా ఇప్పుడు నేను ఫోర్టీన్ ఇస్తే మళ్ళీ ఫిఫ్టీన్ ఇస్తే మళ్ళీ మా కంపెనీకి ఆన్సర్ ఇయ్యాల్సి వస్తది నేను అంటుడు ఆయిన చెప్పినా ఇంటలే ఈగా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్ నేన్ ఎట్లా కాన్స్ డర్య్యాలి నువ్వు సీనియర్ అసోసియేట్ అయినా సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తుే త్రీ బంస్ ఏ ఎట్ల జూడాలి నీ ముందు తట్టేనే అ ఓ చేసుకో అదే చేసుకున్నక పక్క వచ్చి నీకే వస్తాది కద అదే మళ్ళ నినే నేన్ అన్నా నిన్ అన్న సర్బమ్మళ వన్ మంత్ జూ సి సాలరీ ఇం క్రిస్ చేస్తారంటే ఓ వన్ మంత్ కి ఎట్లా ఎస్తారమ్మా ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే చూస్తా చూ ఓ సి ఇన్క్రీస్ జేస్తా అంటు
అచ్చా
ఉహ్మ్ అట్లా
సరే పర్లేదు లే చేసుకో నీకు నచ్చి నన్ని రోజు జులు చేసుకో నచ్చినన్నీ రోజులు చేసుకున్న తర్వాత చూద్దాం వేరేది
అదే ఇప్పుడు సారు కూడా అదే సార్ కూడా జనరల్ అన్నాడు కాబట్టే నేను చేస్ తున్న మార్నింగ్ అయితే అసలు చేయకపోతుంటినీ మార్నింగ్ అని చెప్పాలి అప్పుడే బంజేస్తా నేను
మ్ ఓ ఫస్ట్ ట ఏమ కన్ ఫస్ట్ ఇప్పుడ అయితే ఏమనకు ఆడ ఒకవేళ మార్నింగ్ రా అది అని అన్నాారంటే అప్పుడు చెప్పు మ్ అట్లా మార్నింగ్ అన్నారు అనుకో సార్ నేను ఏం రాను సార్ మార్ని ంగ్ మార్నింగ్ అంటే నాకు అసలు కాన్ పని ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వస్తా స నాకు బస్సెస్ ఉండేయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోస్ గిట ఉండేయి మధ్య రోడ్ గిట బాలేదు సార్ నాకు ఇటిట్లా ప్రాబ్లమ్ ఉంది సార్ నేను జనరల్ అంటే నేను రాగలిగుతా సార్ బట్ మార్నింగ్ అయితే కానిపని సార్ నా వల్ళ కాదు
అదే శారు టెన్ టు సెవెన్ అంటుండు ఇప్పుడు టెన్ టు సెవెన్ అం టే మళ్ళీ ఇప్పుడు నేను టెనుకు పోయి మళ్ళా సెవెన్ తట్టికి రావాలా ఇంటికి
ఇప్పుడు టెన్ టెన్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ
కదా ఇ ఈ సార్ ఎమో టెన్ టు సెవెన్ అంటు టుండు మరి ఇప్పుడు టెన్ టు సెవెన్ అంటే నేను సెవెన్ థర్టీ త వరకు అక్కనే ఉండాల్సి వస్తది పక్క
ఇప్పుడు టెన్ టు సెవెన్ అన్నాడు అనుకో సరే టెన్ కి వచ్చేసి సెవెన్ కెల్లిపో వాళ్ళదే టైమింగ్ నుంచు ఇప్పుడు ఇప్పు ఒక మాట చెప్త విను సారే చెప్పిండు కదా టెన్ టు సెవెన్ అని టెన్ కి రా సెవెన్కిె ఎల్లిపో మళ్ళీ సెవెన్ థర్టీ దాకా ఎందుకు ఉంటావ్ నీ టైమింగ్ నువ్ ఫాలోగా పొద్దున్న ఎ టైం కోస పు సాయంత్రం ఆ టైం కి వెళ్పో గాంతే లేట్ వస్తే లేట్ పో జల్ది వస్తే జల్ది పో గంతే వాళ్లేంది చెప్పేడ్ది మీకు యాప్ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ ఉంటది ఆయాప్ లాగౌట్ ఎ ఉంటది ఉంటది లాగిన్ లాగౌట్ యాప్ ఉంటది ఏం లే అది అసోసియట్స్ కి అందరికి ఉంటది
ఆ అప్పుడు లేకుండేగా
కుండె ఆది ఉంటాది అది నీకు అప్పుడు ఇయ్యలే నువ్వు ఎన్ని మంత్స్ చెస్ నావని త్రీ మంథ్సె కద చేసింది అట్లా అది అందరికి ఉంటాది యాప్ మ్ అట్లా అయి అయ్లుంటది యాప్ ఇగ లాగ్ ఇన్ల అకౌంట్ లా అవి ఉంటాయి
ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలకి వస్తున్నావు ఇ రోజు మెట్రోకి
మెట్రోలో నేను రోజేం రాను వీక్లీ టూ టైమ్స్ వస్తుంటది కావచ్చు నాకు తెలిసి అది మెట్రో రిటర్న్ పోతది ఇప్పుడు ఆ ప్రమోటర్ ప్రమోటర్ చేస్తున్నా సార్ ప్రమోట రు ఎవరనుంటే ప్రమోటర్ చూడు అన్నాడు సార్
ఓఓ అది వద్దంటుండా మర్చంటైజర్ దానికి
అంటే అది పెద్ద స్టోర్ కదా
అవునా
పెద్ద స్టోర్ కాబట్టి ఇప్పుడు ఆడ స్టాక్ ఎక్కువ వస్తది సేల్స్ ఎక్కువ కావాలి మర్సెంటైజర్ అంటే నార్మల్ చిన్న చిన్న స్టోర్స్ పోయినా ఏం కాదు
అవునా ఇప్పుడు నీది ఏ డిపార్ట్మెంట్ ఏర డిపార్ట్మెంట్ లో చేస్తావు నువ్వు
సెల్స్ జూసెస్ డిపార్ట్మెంటు నాది ఆమె అసలకే వెళ్ళిపోయింది ఆ ఊపు పెళ్ళికి ఎల్లిపోయినా
ఆహా
మ్మ్
కాదు ఇప్పుడు జ్యూసెస్ అంటే నిది ఏ డిపార్ట్
డైరీ డైరీ వస్తది అదే ఎఫ్ఎన్వి
ఆహా డైరియా మ్మ్ హ్హ్
అట్లా లేకాపోతే కన్ఫిక్షనరీ వస్తది రెండిట్లలో ఏదో ఒకటి వస్తది మ్మ్ కన్ఫక్షనరీ వస్తది ఎవ్వరు లేరు ఇప్పుడు కన్ఫిక్షనరీ ఆ ఫన్వి అండ్ గ్రాసరీ మూడు మధు సారు ఉంది కదా ఆ మధు సారు వాళ్లు ఆయననే డీల్ చేస్
ఇప్పుడు మళ్ళ దేవి దాంట్లో టీయేలు ఉండు కదా వాళ్ళ టీయేలు ఏం పోలేదు కదా ఆ డియే మాకు కూడా ఉంది చూడు
పోడుగున్నా ఎవరు పొడుగా
ఒక ఆయన కొత్తగా వచ్చిండు చూడు అట్ల ఈ ఎరుపోడు గా ఆ
అయన డిఈ డిఎం డిఎం అయనా ఆ టిఎల్ కాదు డిఎం డిపార్ట్మెంట్ మనది టిఎల్ ఎవ్వరు లేరు లేరు లేరు
ఏ టిఎ లు
ఏ ఐటిఎల్ గట్ల ఇగ ఎవరులేరు ఈ పిల్లని చేస్తా అని వుంటే దీవికను చేస్తు ఉన్నాను కానీ ఎక్స్పీరియన్స్ ప్చ్ అంటే ఇంకా ఈ పిల్ల టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ కాలే కదా
ఆహా కాదు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఇట్లా ఏఐటీఎల్ చేసిరంటే ఈమనే చేయలేదు ఈమనే చేయలేదు
అదే అంటున్నా కదా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రాగానే ఇప్పుడు మొన్నాటి దాకా టూ ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే కనీసం త్రీ ఇయర్స్ అని ఉండాలి త్రీ టు ఫోర్ ఇయర్స్ అని ఉండాలి ఎఐటీఎల్ చేయాలంటే
ఆహా ఇవాళ మన దాంట్లో ఒక అయన శివా అని ఉంటడు త్రీ ఇయర్స్ అయిపోయిందా
ఎవరు
ఒకయన శివ అని ఉంటడు ఆయన నిన్న ఏఐటిఎల్ చేసిరంట
ఇగా డిపార్ట్ డిపార్ట్మెంట్ లో చేస్తుంటే చేస్తుంటే ఇగ ఆటోమేటిక్ గా నాకు తెలిసి ఎన్ని మా మర నయర్సై ముదల్వ ఊపికు ఎలా ఉంటది
అవునవును ప్రియాంక వేసుందా వర్కు కాన్న
నాన్నసలు పొద్దున కలిచనుండి
ఆహా ఇందుక కలిషంది నాకు పొద్దుగాల అయితే మీ ఉండ్రదారా రాహల్ అం
హ
కాదక్క మేమూ కాలేజ్ నుంచి కలుసుకున్నాం అట్లా బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినాం అండి
హ
అట్లా నేను ఇ ఇన్ని రోజులు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ అనుకున్నా
హ హ
అదే చెప్పింది్య
ఏ అక్క అప్పుడు ఇప్పుడు గీడ ఉంటంది అక్క మన పోలీస్ స్టేషన్ కన్నా ఉంటది ఎక్క ముంటనేే ఓల్డ్ పిఎస్ లేదు ఇంకాన్న ఉంటుంది అక్క
పోల్ పస్కా
ఆ ఒక్క నిమిషము ఏంటి
ఏంలే ఏంలే అమ్మర్ అమ్మర్కి ఫోన్ చేసినావు
అర్థం కాదు
అమర్కి ఫోన్ చేసి
అమ్మర్కి ఫోన్ చేసినా కానీ ఆ ఏమంటుండు ఇంకా అంటే టైం లేదు టైం జరిపోలేదు అంటారు ఇంకా బిజీ ఉండంటాడు
ఆహా చేయడంంటనే పూర్ని ఫ్రెండ్ ఫోన్ఫరడి మళ ఇప్పుడు పిల్లకి కూడా రాలేదు అదో పిల్లకి ఫోన్ ఫోన ఫెండస్తా అప్పుడే ఆ
హ
అదే ఆ పిల్నుకాల ఎన్ని రోజులుయింద ఆ పిల
త్రీ డేస్ అఐతుంది లే లే లే త్రీ డేస్ అఐతుందంటగా
ఏమో ఏమో మళా ఆ పిల్లలు తెలుసా క్యాబ్ పిల్ల తెలిసి ఇంకా ఫామ్ ఫిల్ప్ అయలేడంటఓ ఏడు సార్ చెప్ప ఇంకా అమ్మడి పిల్లవాడు చేయలేడుంట ఫామ్ ఫిల్ప్ చేంది తేడ సార్ చెప్పు ఇప్పుడు చేసి నేను ఫోన్ చేస్తే
సేయా
ఫామి హలప్ చేసి వస్తుండొచ్చేమ్మలు వస్తుందిద అందరికి పైసలు పడ్డాయి ఇప్పుడు వ సరు అవు తెల్వ
అయ్యింది అయ్యింది మళ్ళీ కాల్ చేసావా ఆన్లైన్ ఉండు
సరే
ఉ